హలో పెట్లు డోర్ వేసుకోవా?
హలో
పెయిట్ పెయిట్
ట్ ట్ హలో హె హలో
నా వాయిస్ వినిపిస్తుందా మీకు
ఆ కొంచెం స్లోగ వినపడుతుందండి
అవునా గెట్టిగా మాట్లాడతాలెండి అయితే
ఆ కొంచెం నెట్వర్క్ కూడా టీ ఇంకా తాగలేదండి ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నా ఎండ ఇప్పుడే కొంచెం తగ్గింది కదా
అవునవును లే
వర్షం ఉందా అండి మీ వైపు ఎలా ఉంది వాతావరణం
ఆ ఇక్కడేమి వర్షమాడు మేం పట్టలేదు బాగా ఎండ కాస్తుంది పొద్దున్న నుంచి నిన్న ఉన్నింది వర్షం ఆడడం కానీ వర్షం ఏం రాలేదు
ఆ
ఈరోజ అయితే బా ఎండ ఉంది
ఇక్కడ కూడా ఎండలేనండి సరిగా పంపులు కూడా రావట్లేదు చెట్లన్నీ ఎండిపోతున్నాయ్
అవునా ఇక్కడైతే పర్లేదు మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బా వచ్చింది వర్షం
ఇక్కడ వాటర్ కూడా కష్టం ఉందండి వర్ష ఎండాకాలం అయినా కొంచెం వాటర్ టూ డేస్ కు ఒక్కసార అయినా రావట్లేదండి ఇక్కడ చాలా కష్టంగా ఉంది
అవునా వాటర్ ఇబ్బంది కూడా ఉంటుందా
అవునండి
అట్లయితే చనా కష్టమే
అంటే మాకు బోర్ బావిలు ఉండేళండి గానీ అది కూడా కొంచెం ప్రిపేర్ లో ఉంది ఆ వాటర్ రావట్లేదు లేకపోతే మాకు ప్రాబ్లం ఉండకపోతుండే
అవునా కే ఇంకా ఇంకా లేదు ఈ రోజు మా ఆయనకు పనసకాయ కోసే పని పెట్టాడా అది చూస్తే త్రీ అవర్స్ పట్టింది పని అంతా లేట్ ఈరోజు
ఆ ఒక పనసకాయ దగ్గరే కూఊర్చిపండిపోయారా
త్రీ అవర్స్ వాటింది నాకు టూ అండ్ హాఫ్ అవర్ పైమ్ మాటే
అయయ్యో
మనకి అందులో మనం సీనియర్ ఏమన్నా అందులో కోయడానికి ఎక్స్పర్ట్ల అయితే కోయగలరు మనం కో సేకోడానికి ఆ మాత్రం టైం పడుతది
బావుందా అండి మరి టేస్ట్ బావుందా
అవునవును అంత కష్టపడినందుకు దేవుడి పణ్యాన టేస్ట్ బావుంది
ఓకే మాకు లేదా అండి మీరే తింటారా
హ లేదు పంపియచ్చు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వచ్చ వచ్చే టైం పడుతుందని
అవున్లెండి
ఇంకా
చెప్పాలండి ఇంకా ఇంకా ఏం ప్లాన్స్ అండి ఇంకా పిల్లలు స్కూల్ కేళ్ళిపోతారు ఇం
ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని కాసుకున్నాను వెన్సడే స్టార్ట్ చేస్తాను దొబ్బడానికి స్కూల్ కి ఇంకా ప్రశాంతంగా ఉంటాను ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ ఫిఫ్టీ డేస్ వాళ్ళ దెబ్బకి ఒక వన్ మంత్ రెస్ట్ ఇచ్చిన సర్ పోదు నాకు
అయ్యాయో
చనా నాకు ఇద్దరు పిల్లలు కదా
చేస్కుంటున్నారండి ఇంక ఏమైనా మీరేమనా బిజినెస్ ప్లాన్ ఇంక ఏమనా మీరేమ జాబ్ చేద్దా అనుకుంట
లేదు అ లేదు ఏదో ఒకటి చూసుకో సుకోవాలి ఎన్నాళ్ళంటే చిన్న పాపకి ఇంకా ఇప్పుడు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం స్కూల్ అందుకని ఇన్నాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంకాని ఇప్పుడు అట్లే కూర్చుంటే అయ్యలేదు కదా మనకి కొంచెం ఇండిపెండెన్స్గా కొంచెం మనీ ఉంటే బెటర్
అవునవును వాళ్ళని ఎప్పటికి హండ్రెడ్ రూ బసియాండి థౌసండ్ రూ
అంతే అదే సిచ్యువేషన్ ఇన్నాాలు మంది నాది బట్టి ఇప్పటి నుంచి అట్లు ఉండలేదు ఏదన్నా చూసుకుంటాను
అందుకే మనం కూడా ఇండిపెండెంట్గా ఉండాలంటే మనం కూడా జాబ్ చేసుకోవాలి
ఆవును అంటే నేను ఏమన్నా షాప్ గురించి ప్లాన్ ఎస్కున్నాను జాబ్ అంటే వాళ్ళ ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి కదా అంటే ఫ్రీగా ఉండదు షాప్ అయితే నాకు ఎప్పుడు కావాలం టే అప్పుడు క్లోజ్ చేస్తే ఎప్పుడు కావాలంటే అపుడు ఓపెన్ చేసుుకోవచ్చ అని
అవునండి ఒక పార్ట్నర్స్ ఉండాలండి ఒక మంచి పార్ట్నర్ దొరికితే కాలసైనా పెట్టుకోవచ్చు
అవును కాని మా ఆయనకి ఎందుకో పార్ట్నర్షిప్ అంటే ఇష్టం ఉండదు అంటే బంధాలు ఏమన్నా అంటే ఒక్కోసారి ఒక చిన్న ఏదనా మిస్టేక్ వచ్చిన కూడా సిబ్బంది అవుతుంది వద్దు నువ్వే సింగిల్ గా పెట్టుకుందిలే అంటున్నాడు
అది కూడా నిజమేనండి ఎందుకంటే ఎవరి మైండ్ ఎప్పుడు చేంజ్ అయ్యేదో తెలియదు కాబట్టి
ఆ అంటే మంచోళ ఉండొచ్చు కానీ ఏదో చిన్న మిస్ టేక్ అయిన కూడా ప్రాబ్లం అవుతుంది కదా అన్న అట్లా
ఆ బంధాన్ని ఎందుకు వేరు చేసుకోవాలి అని చిన్న చిన్న గోడవ్లతో పెట్టండి బాగుంటది ఏమేమి అంటే మీరు ఏమనుకుంటున్నారు లే లేడీస్ ఎంపోరియంమా లేక్పోతే ఆ చిన్న కిరాణం కొట్ట లేకపోతే
ఆ అంటే బుక్ స్టాల్ అనుకుంటు లేదు బుక్ స్టాల్ అనుకుంటు న్నా నేను మా ఆయనకెమో క్లాత్ బిజినెస్ పెడదాములె కొంచెం బడ్జెట్ ఎక్కువైనా అంటున్నా నారూ
క్లాత్ బిజినెస్ అంటే నా సజెషన్ అయితే బాగుంటుంది అన్ పిస్తుంది క్లోత్ బిజి బిజీనెస్ ఎందుకంటే చూడండి ప్రతి పండగకి తీస్కు టారు ఈవెంట్ కి తీసుకుంటారు చిన్న చిన్న ఫంక్షన్కీ ఆ ఏదైనా కొంతమంది పార్టీలకు తీసుకుంటారు ఆల్ ఏదైన్నా కూడా ఇప్పుడు క్లాత్ బిజినెస్ అయితే మంచి ఫామ్ లో ఉందని నాకు అనిపిస్తుంది మీరు కూడా ఆలోచించండి
అవునవును కానీ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఉండేది మేము ఉండే ఏరియాలో అందరు అలవాటు పడిపోయినార అనమాట కొన్ని షాప్స్ కు ఓల్డ్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు కలబాటు పడిపోయి కొత్త షాప్స్ కి ప్రిఫర్ చేయరు
ఒక్కసారి వస్తే మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలండి మన మాటలతోనే
అవును అలానే అనుకున్నాను అందు కానీ మనుషులు కొంతమంది ఒక్కసారికి అలవాటు పడిపోయిన వాళ్ళని తొందరగా మారలేరు అందుకని ఆ ఆలోచిస్తున్నాం రిస్క్ ఏమోమన్నా
అది కూడా నిజమే అనుకోండి కానీ చేయాలంటే చేయాలి అండి ఇంకా తప్పదు
మంచి ఏరియాలో పెడితే బాగా ట్రాఫిక్ వస్తందింటారు కానీ
ఉ చూడండి ఆలోచించుకోండి ఉ కొంచెం బుక్
రీసెంట్గా అంటే బుక్ స్టాల్ అంటే నీ నేను చూస్తున షాప్ నియర్ గా చైతన్య నారాయణ గోల్డెన్ బెల్స్ని త్రీ స్కూల్స్ ఉన్నాయి నియర్ గా కాలేజ్ కూడా ఉంది అంటే అట్లా దాని సంబంధించిన బుక్ బుక్ పెన్సు కలర్ పేపర్స్ అట్లావన్న మొత్తం గ్రాజరీ ఎంత పెట్టేద్దాము బుక్స్ స్కూల్ కి సంబంధించిన అంతే స్టేషనరీ ఎంతా అని ఆలోచిస్తున్నాం
ఆ స్టేషనరీ అయితే బాగుంటందండి
అంటే స్టోరీ బుక్స్ గానీ నాలెడ్జ్ బుక్ బక్స్ కానీ ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ అన్ని పెడితే బెటర్ అనుకుంటున్నారు అందులో నాకు బ బక్స్ అంటే బాగా ఇష్టమా ప్రతి దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉండే ఉండింటుంది
అది ఒకటి ఇంకా పెన్సిల్స్ చాక్ మార్స్ ఆ అట్లా కూడా అది చ అది పెన్సిల్స్ అయితే ఇంకా చాలా సేల్ అవుతాయంండి పిల్లలు ఇకా కొంచెం రాసేసి పెన్సిల్ విరిగిపోతది ది
విరిగిపోతది కాదు పోగొట్టుకోని వస్త తారు మా పాపే ఉంది కదా డైలీ ఒక కొత్త పెన్సిల్
అదే అంటున్నా ఆ
అందుకే అది బెటర్ అనుకుంటున్నాను చూద్దాం ఏమంటే అందులో ప్రాఫిట్స్ తక్కువ వస్తాయి అంటున్నారు
అచ్చా
చేసిన వాళ్ళకే తెలుసు అండి ఉ
బే
మనకు తెలీదు కదా అంతా ఐడియా లేదు
డైలీ చేయరు కానీ ఏదో మామూలుగా అయితే సరకులు ఇంటికి సంబంధించిన అ సేల్ అవుతాయి అవి అయితే పెట్టుబెట్టరు అంటున్నారు
ఉ హు హు
అంటే నేను బీటెక్ చేశానా అట్లా వెళ్దామని అట్లా చూసినాకూడా రిస్క్ ఏమో అనిపిస్తుంది మళ్ళీ
అట్లా అంటే ఏమైనా లెక్చరర్ గానా
ఆ కానీ అందులో ఫ్రీడమ్ తక్కువ ఉంటది వాళ్లు చెప్పిన టైం దాకు ఉండాలి అట్లా అన్నీ ఉన్నాయి అందుకనే ఆలోచిస్తునా
అవునండి అది కూడా నిజమే వాళ్ళు చెప్పిన టైం క వెళ్ళాలి చెప్పిన టైం కి ఉండాలి మన చేతిలో ఏమ ఉండదు ఇంకా
ఏదో చూడాలి కానీ ఇలానే ఉండాలేము ఇంకా పాప పెద్ద అయింది ఒకరు డబ్బులతో అసలు ఏం సేవ్ చేయలేం తెలుస అసలు ఖర్చులుగా సరిపోతాయి
ఏం సేవ్ అవవు ఎంత సేవ్ చేయాలనుకున్నా కూడా ఏదో ఒక అవసరానికి పడుతనే ఉంటది అవసరం కష్టం వస్తూనే ఉంటుది అది తీస్తనే ఉంటాంది అయిపోతూనే ఉంటాంది
అయిపోతాను అనుకుంటా మనం అబ్బా ఈ మందులో సేవ్ చేయలే ఎంతో ఎంత అనుకుంటాము మంత్ ఎండ్ వచ్చేలకి ఏం మిగిలిండదు
అవునండి మంత్ ఎండ్ అయింది అం అంటే అసలు పాకెట్లలో కానీ ఫోన్ పేలో గూగుల్ పేలో గానీ జీరో
అవును అందరిది ఆల్మోస్ట్
ఇదే పరిస్థితి ఉంది చేయాలండి మంచిగా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాయి ఏమో లేండి ఇచ్చు
అవును అంటే అందర మనలాగానే కొంచెం హౌస్ వైఫ్ గా ఉండే వాళ్ళందరి పరిస్థితి ఇట్లానే ఉంటుందేమో అనుకుంటున్నా ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఓకే
అవునండి ఎవరి వాళ్ళదేలాగా ఉంటే మంచిది కొంచెం అతంది హస్బెండ్ ఏమో కొంచెం రెం ట్ పే చేసుకొని గ్రాసెస్ తెచ్చుకొని మన ఏమో ఇంకా ఇంకా కొన్ని బిల్స్ అవి పే చేసు కుంటే కొంచెం మిగిలేవి మిగులుతా ఉంటాయి
ఆ అందులో అమ్మాయిలు కూడా కొంచెం బాగా సేవింగ్స్ బాగా అలవాటు ఉంటుంది ఇప్పుడు మనకున్నా కూడా మనం ఏదోటి పెట్టాలి కానీ జాబ్ చేసే వాళ్ళయితే అంత తొందరగా ఖర్చు పెట్
అవును కష్టం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఖర్చు పెట్ట రండి ఈజీ మనీకి అలవాటు పడతారు చూడు వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు
అవును అంటే మనకు కొంచెం తెలుసు దాసి పెట్టుకోవాల నుండి ఏదో ఖర్చు వస్తుంది మనకు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి సగం ఖర్చు పెట్టినా సగం సేవ్ చేసుకోగలరు అందుకే చూస్తున్నాను ఐ థింక్ ఈ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాను స్టార్ట్ చే ధనికి
ఆ చెయండి తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు మీరు
థ్యాంక్ యూ ఇంకా మీరేం చేస్తున్నారు
నేను ఏదైనా జాబేనాండి
హ
జోబే చేద్దాం అనుకుంటున్నా చిన్నగా ఏదైనా
అవునా కానీ ఇంట్లో పిల్లలను చూసు సుకోవడానికి ఎవరైనా ఉంటే అది బెస్ట్ తెలుసా
అవునండి అది కూడా అవును
లాస్ ప్రాఫిట్ అటెన్షన్ ఉండదు కానీ మా అలాగా చూసు కుండే కురు లేని వాళ్ళ పరిస్థి కొంచెం కష్టమే స్కూల్ టైం కుదలాలి మధ్యలో మధ్యాహ్ం తినిపియాలి మళ్ళీ ఈవినింగ్ పిలుచ్చుకోవాలి మళ్ళీ స్నాక్స్ తినిపియాలి మళ్ళీ స్నానాలు చేయించాలి అట్లా అన్నీ చాలనా పనులు ఉంటాయి కదా జాబ్స్ అనుకుంటే కష్టం
చూడండి ఒకసారి టైం అయిందా
ఇంకా
టైమ్ ఉందా అండి ఇంకా
ఒక థర్టీ సెకండ్స్
ఓకే అండి థర్టీ సెకండ్స్ ఉంది కదా ఆ అవునండి ఇప్పుడు పిల్లలు పిల్లల వల్ల కూడా కొన్ని పనులు ఆగిపోతా ఉంటాయి కదండి
అసలు మెయిన్ రీజన్ ఏందంటే వాళ్ళ వల్ల మనం చాలా స్టెప్స్ వెనక్క్కేస్తాం అందరూ ముందుకు పరిగెడుతుంటే మనకి తప్పదు వెనక్కిపోతూనే ఉంటాం
వాళ్ళని చూసుకోకుండా ఉండలేము అట్లా అని వేరే వాళ్ళని వదిలేసి కూడా ఎళ్ళలేము
పిల్లలేం నమ్మకం లేం పెట్టుకోలేం వేరే వాళ్ళు నమ్మేసుకోవాలని కూడా ఏంటే మన పిల్లలే మన ఇంకొక్కసారి కోపం తెప్పిస్తారు వేరే వాళ్ళు ఎట్లా భరిస్తారు
నానమ్మ థ్యాంక్స్ అండి ఓకే అండి థ్యాంక్ యూ